హలో ఎలా ఉన్నావు్
పాల నను
ఆ బాగున్నా ఇక్కడన్నారు
అంటే కాలేజ్ లోనే ఉన్నా
నేను కాలేజీలోనే ఉన్నా
అయిపోయింది ఆ క్లాసెస్
అయిపోయింది మీక
లేదా మాకు హాలిడేస్ ఇచ్చి
ఆ
హలీ హాలిడేస్
ఎన్ని రోజులు
వన్ వీక్
హ ఇంటికి వెళ్ళలేదా మరి అవు
హ జర్నీకి అంత టైమ్ అయిపో రి అందుకు వెళ్ళలేదు
హ
హై ఇంకా లేదు బ
తిన్నా మార్నింగ్ ఆఫటర్నూన్ తిన్నాల
ఏం తిన్నారు మార్నింగ్
ఇడ్లీ
ఇంకా
ఇంకా చెప్పాల ఎడ్యుకేషన్ ట్లంది
ఆ బాగుందండి పర్లేదు ఎట్లా అదేది అట్లు జరుగుతుాంది
ఎగజామ్స్
ఎగ్జామ్స్ అయిపోయినా
ఆ
మీ స్టడస్ ఎట్ల జరిగాయి
ఆ పర్లేదు
మ్
మ్ ఇంకేమి
ఇంకా చెప్పాలండి మీరె ఆ బాగున్నారండి లా వాళ్ళు బాగున్నారా
ఆ బాగున్నారు మీ చెల్లెలు
ఆ బాగుందండి
తా ఇంటి కీ వెళ్లలేదా
లేదు హాలిడేస్ ఇవ్వలేదు వాళ్ళకి
మ్
మ్ మరి మీకు మీ స్టడీస్ కస్ మత్తమ్ ఉన్నా
ఆ కొంచెం
మ్
మ్
అయినా మీరు టాపర్ లేం బానే మేనేజ్ చేస్తారు
అలా ఏం లేదు
అవునా
మ్
సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు
మాకి మైక్రో బయోలజీ పథాలజీ ఫార్మాసాలజీ దెన్ ల్ మెటీరియల్స్
మ్
డిఎం కాన్ డెంటల్ మెటీరియల్ కన్జర్వేటివ్ ప్ర్రాస్తో
అన్ని ఈజీ నేనా
అన్నీ కష్టమన్నీ వాలకై
ఓకే
మ్
ప్రాక్టిికల్స్ ఎలా జరుగుతున్నాయి ప్రాక్టికల్ బానే చేస్తున్నారా అని అడుగుతున్నా
ఆ ఓకే ఓకే
మ్ అది కష్టమేన
ఆ ప్రాక్టికలే ఎక్కువ ఉంటుంది.
ఉహ్ హు ఇంకా మూవీస్ ఏమైనా చూసారా.
ఆహ్ చూసు తాను విత్ లవ్ ఒక్కట్ కపుల్ ఫ్రెండిష్
అవును
చాలా బావున్నింది
అవునా
ఉహ్మ్
ఇంకా తెలుగు మూవీసేనా వేరే మూవీ వేరే లాంగ్వేజ్ లో ఏమైనా వెళ్లలేదా
అవ యాక్చువల్లీ తెలుగు మూవీస్
తెలుగు డబ్బుడ్ కదండి మీరు చూసింది.
ఉహ్ ఆ అవును
హా నేను చెప్తుంది. వేరే లాంగ్వేజెస్ లో కూడా చూ అంటే వేరే హిందీ అలా గూడా చూస్తారా అని
వేర్ లాంగ్వేజస్ మూవీ నీ తెలుగులో చూస్తామ
ఓకే అండి నేను మీతో వాదించలేను.
ఉహ్మ్
హలో ఇంకెమండి మీరు వంటలు బాగా చేస్తారని విన్నారూ విన్నాను.
హా
మీరు వంటాలు బాగా చేస్తారని విన్నాను.
ఏం వంటలు
అవును ఏమో పన్నీం దోశ ఇంకా
మ్యాగ్ ఈ వేడినీళ్లు
వేడినీళ్ళు
ఉహ్
రైస్ రైస్ చ్చా చేయడం రైస్ ఎట్ల చేస్ సరె చెప్పండి
చేత్తో
చేతొ అని మాకు కూడా తెలుసండి ప్రాసెస్ చెప్పండి
ఆ ఫస్ట్ బియ్యం గడుగుతారు దాని తర్వాత స్టౌవ్ వెలిగిచడం
ఆ
వన్ కప్ గ్లాస్ వన్ కప్ రైస్ కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు
వన్ కప్ రైస్ కి టూ అండ్ ఆఫ్ గ్లాస్ వాటరా
మ్
ఓకే అండి ఇంకా
సాల్ట్ ఎసి బాయిల్ చేయడానికి కుదరడం
మ్
మ్ మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఉడికిన తర్వాత ఏమైనా వాటర్ ఎక్స్ట్రా ఉంటే ఉంచడం అలా అయిన తర్వాత ఇంకొ సేపు అలానే సిమ్ లో పెట్టి ఇవన్నీ చేయ
మరి వేవిన్
ఆ వేడినీళ్లు అదొక పెద్ద విద్య
అవునండి అందుకే పెద్ద విద్య మాకు రాదని మిమ్మల్ని అడుగుతున్నాం
ఆ సిక్రెట్స్ అన్నీ షేర్ చేయకూడదండి
పర్లేదండి మీ రెసిపీ మాకు చెప్పచ్చు ఏం కాదు
సరలే మీకేమ్ వచ్చు అది చెప్పండి
నాకేం రాదండి వంట అసలు నేను చెయను
ఎందుకు
నాకు రాదు నా కూ తినడం ఒకటే వచ్చు
ఒ గ్రేట్
మ్ అందుకే మీ దగ్గర నేర్చుకుందామని అడుగుతున్నాను మీకు చెప్పట్లేదు
ఆ వేడినీళ్ళంతా చాలా కష్టం నేను మీకు చేయడానికి రాదు
అవునా పర్లేదు ట్రై చేస్తాను నేను
ట్రై చేయకూడదండి, అట్లా వేరే వాళ్ళ రెసిపీస్ అన్ని కాపీ కొట్టకూడదు మేం యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నారా
అంటే కాపీ కొట్టడం కాదండి నేను కూడా అంటారు దాన్ని
ఆపోజిట్ పర్సన్ ఇంట్రెస్ట్ లేకున్నప్పుడు అడ గుడ్
నాకు ఇంట్రెస్ట్ లేదని ఎవరు చెప్పారంండి
నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తాను
మీకు లేదా పనిలేదండి మీరు వేరే వాళ్ళకి నేర్పించి వాళ్ళు మీకు మంచి పేరు తెస్తారంటే నేర్పించచ్చు
ఏంటి
మీరు
ఆ
పేరే వాళ్ళకి నేర్పచ్చి
ఆ
ఆ మీ వల్ల వాళ్ళు నేర్చుకొని మంచి పేరు చేస్తే మీకే కదాం ఫ్వర్
ఉ అవునా ఆల్్రెడి మా పేర్ల గర్వం ఉంది
అవునాడి పర్లేదు ఏం కాదు
చి తింంటా నా రా మీరు
అవునండి తింటున్నాం
ఏంక
అన్నం పొటాటో ఫ్రై పెరుగు బూంది
అ పెరుగు బూన్నె బాగుంటుందా అండి
ఏదో హాస్టల్లో పెడతారో తినాలి క తింటున్నామండి బాలన బాలకున్నా
హ ఓకే ట్రిప్స్ ఎక్కడ వెళ్ళలేదా
అదేవండి వెళ్ళనం కున్నా బట్ ప్రకృతి సహకరించలే నాకు
ఓ
ఆ
ఏం హెల్త్ ఇష్యూస్
హెల్త్ ఇష్యూస్ కాదండి నా కష్ అందుకు
ఏంటి
నాకే ఇష్యూస్ అందుకు వెళ్ళలేదు
నకే హెల్త్ ఇష్యూస్ ఎలా అడినా
హెల్త్ ఇష్యూస్ కాదు వేరే ఇష్యూస్
హ
ఎక్కడెక్కడ వెళ్తే బాగుంటది చెప్పండి చెప్పు చె
మనాలి
ఇంకా
వృందావన్
ఇంకా
కా జమ్మూకాశ్మీర్
జమ్మూ కశ్మీర్లేమనే
స్నో
ఈ టైమ్ లో ఉండదండి ఆపిిల్ ఆపిిల్ యాడైనా దొర్కుతదు
ఆడ పోయి ఆడ తీసుకొని తినేదే వేరు
ఆడ పోయి ఆ
తిరుపతి వెంకన్నస్వామి
ఆ అవును నాకు కూడా ఇష్టం
ఆ
వెళ్దమండి ఎప్పుడ ఏనమా
హ కలుద్దాం
ఆ ఎప్పుడు
చూడ తెలి ఎ మీకి నాక టైం కుదిరినప్పుడు
హ
హ
ఇంకా ఎక్కడికనా ప్లాన్ చేయండి వెళ్దాం
ఫస్ట్ మీరు రండి మళ్ళీ ప్లాన్ చేద్దా
ఫస్ట్ ప్లాన్ చేయండి వస్తాం నను నేను
ఓకే ఓకే డన్ డన్
మరి ఇంకేమండి ఇప్పుడు లంచ్ తిన్నారా
తినాల బ్రేక్ఫాస్ట్ లేట్గ చేసినా ముందుకి
మీ ఫ్రెండ్స్ అంత బాగున్నార అండి మీ బెస్ట్ ఫ్రెండ్స్
ఒకే
మీ కాలేజ్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ బాగుందాండి డెంటల్ కాలేజ్లో
మా కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ ఆ
ఆ
ఎవరూ నాకెవరు లేరు
ఉంది కదండి ఒక అమ్మాయి బాగుందా అని అడుగుతున్న
కాలేజా
ఉ
మా కాలేజ
మీ కాలేజ్
డిగ్రీ కాలేజా
ఆ
నాకెవరు లేరు
ఉందీ కదండీ ఒక అమ్మాయి సరేలేండి నేను మళ్ళీ కాల్ చేస్తాను
హ ఓకె బాయ్